హలో
హలో
ఆ సిస్టర్ చెప్పండి, ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఈ ఇప్పుడే డిన్నర్ అయిపోయింది.
ఆ ఓకే
జస్ట్ అలా కొంచెం వాక్ చేస్తున్నా తి వెంటనే అంటే కూర్చో అంటే కొంచెం సె ఒక టెన్ మినిట్స్ కూర్చొని అట్ల కాసే కాసేప్ నడుస్
ఓకే
డిన్నర్ అయ్
పి ఆ అయిపయింది
ఓకే ఏమిటి స్పెషల్ స్
బగార రైస్ చేసారు ఆఫ్టర్నూన్, అదే ఉంటే తినేసాం ఇంకా.
ఓకే నైస్ అండి
ఉ
అంటే ఏమన్న అకేషనల్గా చేసుకుంటారా మిక్ మీకు ఎప్పుడైనా తినాలనిపిచి నచ్చినప్పుడు చేసుకుంటార?
అకేషన్ అని ఏం లేదు. వెజిటేబుల్స్ ఏమి లేవు ఈ రోజు. అండ్ టొమాటోస్ ను అవున పొటాటో ఉంటే ఇంకా వాటితో చేసేసాం అన్మాట
ఓకే డాగుందా అండి మీ ఇంట్లో?
ఆహ లేదండి.
అంటే ఇప్పుడు అన్ చాలా మంది పెంచుతున్నారు కదా ఇంట్లలో నాకు సౌండ్ ఇన్
ఆ హ అంటే నేను డాబా డాబ పైన పడుకున్నాను సో సౌండ్స్ వినిపిస్తుంది
ఫ్యాషన్ అయిపోయింది కదా అండి ఇప్పుడు డాగ్స్ ని పెంచడం అందరు
మా మమ్మీకి నచ్చవండి అలాంటివి
అవునా అండి
నాకు కూడా పెద్ద వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు అసలు వా టి మీద వేటి మీద ఇంట్రెస్ట్ లేదు.
కే క్యాట్స్ కూడా పెంచుతున్నరు ఇప్పుడు.
అది ఒక ఫ్యాషన్ అయింది.
అంతే కదండి.
ఉ
కానీ అవి ఏ టైమ్ లో ఎలా రియాక్ట్ అయితో తెలీదు.
అహ అవునవును
ఏ టైం కి మంచిగా ఉండి చేసతో తెలదు, ఏ టైం కి మనల్ని వాటి గోర్లతో రక్కేది తెలిదు. అమ్మో చాలా జాగ్రత్త ఉండాలి వాటితో.
వాటి హెయిర్ కూడా మంచిది కాదు.
అవునంట అండి నేను కూడా విన్నా, హెయిర్ ఒక్కటి ఉ కడుపులోకెళ్తే ఏదో అన్నారండీ, చాలా డేంజర్ అనే అన్నారు.
అ అదీ మంచిది కాదు
ఔనంటండి ఇంకా మీరేమన్నా బీచెస్ కెళ్లారా అండి ఆ లాంగ్ టూరు, బీచెస్
లేదండి అస్లేక్కడికి వెళ్ళను
ఇష్టం లేదా వెళ్ళడంకి ఇంట్రెస్ట్ లేదాంటే ఎట్ల అన్నట్టు టైం కుద్రలేదా
అంటె ఇంట్లో పంపించ్రు
ఐష్య్
ఇంట్లో ఒక్కదాన్నే అమ్మాయిని తీసుకెళ్ళ వాళ్ళులెవ్వరు లేరు
ఒకే ఫ్రెండ్స్ తో ఎళ్ళొచ్చు గదా
ఫ్రెంస్ ఫ్రెండ్స్ ఎవర్ లేరండి అందరు వాడ్కొని ఒదిలేసె ఫ్రెండ్సే
ఎ ఈమ్ ఏమంటరు ఈ రోజులే అలా ఉన్ న్నాయండి మీ ఒక్కరని కాదు ఎవ్వరైనా అంతే ఉన్నరు ఏమైన ఔస్రం ఉంటెనే ఫోన్ చేస్తరు
రోజులని గాదు బట్ ఏంటంటే అక్కడ పాయింట్ రోజులు పాయింట్ గాదు రోజులు ఎలా ఉన్నా గాని మన క్యారెక్టర్ని మనం లూజ్ అవ్వద్దు అన్న దిక్కడ పాయింట్ క్యారెక్టర్ అంటే వేరే పరంగా చెప్పట్లేదు మన బిహేవియరె మన క్యారెక్టర్ అంటారు
ఉమ్
అదే మార్చేస్కుంటున్నారు అంటే సొంతూర్లో ఉంటే ఒకలా ఉంటారు అద్ లేదో హైడ్రబాడ్ లో లేద వేరే సిటీస్ కెల్తే ఒకలా ఉంటున్నారు ఇ ప్పుడు నీ ఓన్ క్యారెక్టర్ని నువ్ వే ప్లేస్ కెళ్తున్నప్పుడు ఎందుకు మార్చుకోవాలి అన్నది నా పాయింట్ ఇక్కడ
ఔన్లేండి కానీ ఇగ ఒక్కొక్కరు ఒక్కొక్కలగుంటరు గదాండి ఈ జనరేషన్ ఒక్కర్ని చూసి ఇంకో కరు నేర్చుకోడం తప్పితే అందులో ఏం లేదు
ఒక్కల్ని జూసీ మనమెందుకు మార్చుకోవాలి అన్నది నా పాయింట్
ఉ అంతే నువ్వెలా ఉన్నావో అలా ఉండని మీరంటున్నరు
యస్
కని వాళ్లేం జేస్తున్నరు ఆ ప్లేస్ కి తగ్గట్టు మనిషికి తగ్గట్టు రంగులు మారుస్తర్ గదా అల ఆ ఊసర వెల్లిలాగా రంగులు మార్స్తు ఉంటున్నరు అది మీకు నచ్చట్లేదు
ఔను
అ ఈ కాలంలో ఇంత జన్యుూన్గా ఉండడం చాలా రేరండి అందుకోసమే సింగిల్ మీరన్నట్టు ఫ్రెండ్స్ ఎవర్ లేక్పోతేనే చాలా మంచిది
అందుకే నేనూ సింగిల్గానే ఉంటున్న ఫ్రెండ్షిప్ ఒద్దు, లవ్ ఒద్దు ఏమి వద్దని కూర్చున్నా
అంతే అండి టైం వచ్చినప్పుడు మన పేరెంట్సే మనకు మంచి మన మనం ఏంటో తెలుసు కాబట్టి మన పేరెంట్స్ కి వాళ్ళు చెప్పింది లైఫ్ పార్ట్నర్ చేసుకుంటేనే లైఫ్ బాగుంటదని నా ఒపీనియన్ అండి
అవును నేను ఎందుకు నా నేను ఎప్పుడో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చేసా పర్టికలర్గా నేను సెలక్ట్ చేస్కోని నేన్ చేస్కోవాలి అని నేన్ అనుకోవట్లా వాళ్ళ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుందాము అని నేను ఫిక్స్ అయ్యా
మంచి డెసిషన్ అండి చాలా మంచి డెసిషన్ మనకంటే ఎక్కువ
ఇప్పుడు వాళ్ళకంటే మనక ఏమి తెలీదు కదా
అవును
వాళ్ళంటే చూస్తారు ముందు వెనక ఆలోచిస్తారు మా అమ్మాయికి ఎలాంటోనీ తీసుకురావాలి ఎలాంటోన్ని తీసుకొస్తే హ్యాపీగా ఉంటారు అని వాళ్ళకి తెలియకుండా ఏమ్ ఉండదు కదా
అవునండి ఇంకా మనమే అనుకుంటాం వాళ్ళకి ఏం తెలీదు నా టేస్ట్ ఏంటో తెలిదు ఆ నాకు ఎలాంటి అబ్బాయి కాలో వాల తెలీదు నేనే చూజ్ చేసుకు టాని మనమే చూజ్ అని చూజ్ చేసుకొని లాస్ట్ కు పెళ్ళైన తర్వాత వాడిది ఒక్కొక్కటి ఒకో ఒకటి బయట పడతా ఉంటది
ఇన్ కేస్ ఇప్పుడు అమ్మాయికి నచ్చి పెళ్లి చేసుకొని ఇంట్లో ఒప్పుకోకుండా పెళ్లి చేసుకుంటే వాడు తెలిపోద్ది వాడి లోపల మొత్తం డొల్లే ఏం ఉండదు ఆడ వాడి దగ్గర జాబ్ ఉండదు బట్ దీన్ని సరిగ్గా చూసుకోడు ఏం చేయడు ప్రేమ అంటారు ప్రేమ అది ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెంచిన దానికంటే ఎక్కువ ప్రేమ చూపించేసాడ
ఉ
నాకు అదే అర్థం కాదు
అంత ప్రేమ ఉండేవాడైతే మొన్న రీసెంట్ గా ఒక మర్డర్ జ గింది గుర్తుందా అండి
ఏ మర్డర్ అండి ఆ యూట్యూబర
బరా
అంత ఐడియా లేదు మొత్తం డీటెయిల్ గా చూడలేదు బట్ ఏంటంటే కొంచెం కూడా తెలీదు అంతై ఏ లే విన్నామంతే
ఎంత కిరాతకంగా చం ప్పేసిండు తెలుసా తనని పెళ్ళయి ఇంకా వన్ ఇయర్ కూడా ఎందో కాలేదు ఆ త్రీ మంత్స్ బేబీ అంట ఇప్పు నా బేబీ అప్పుడే ఉ ఆ వన్ ఇయరే చూస్ కోలేనోడు జీవితాంతం ఏం చూసుకుంటారండి
మరి ఇంట్లో వాడు అడిగి మరీ ఒప్పించి మరీ చేసుకున్నాడు కదా నేను మంచిగా చూసుకుంటా అది చేస్తా ఇది చేస్ తాని నీ నాకు నిజంగా అబ్బాయిల్ని నమ్మబుద్ధి అవ్వదు వాళ్ళు మాటలు ఒకటున్ అంటే వాళ్ళ చేతలు ఒకటి ఉంటాయి కానీ అందరినీ హట్ చేయలేన్ కానీ ఎక్కడో ఒక ట్వంటీ పర్సెంట్ మంచోళ్ళు ఉంటారు జస్ట్ ట్వంటీ పర్సెంట్ అంతే
అంతే అవునండి మీరు చెప్పింది రిజమే ఎక్కడో ఒక దగ్గర ఉంటారు వాళ్ళు ఎవ్వరో ఇంకా వాళ్ళకేం మంచి అమ్మాయి రాదు
ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాంనుకోండి అందరి ఇన్ఫ్లుయెన్సెసే అబ్బాయిలు వాళ్ళు చెప్పేవి నీతి సూక్తులు పాటించేవేంటో నాకు తెలీదు వాళ్ళ రియల్ లైఫ్ అదో కాదో నాక్ కర్థం గాదు బట్ వాళ్ళ రీల్ లైఫ్ మాత్రం వాళ్ళు చెప్పే ఇదికి ఫాలోవర్స్ మామూలుగా రారు అందులో వాళ్ళు ఎం త నీతిగా నిజాయితీగా ఉండి చెప్తున్నారో నాకు ఇప్పడికీ అర్థం కాదు
పైనొకటి లోపలొకటి ఇంక అంతే ముసుగు
ఎన్ని రోజులు ఎసుకుంటారు ఏదో ఒక రోజు బయట పడాలి గదా
పడాల్సిందే ఏ రోజుకైనా
ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు బయట అయితే పడతారు కదా
ఖచ్చితంగా
అందరంతే ఒక నాట్ అంటే ఒక్కలని కాదండి ఇప్పుడు మన మన ఇంటి పక్కనొళ్లే మనం బాగుపడితే చూడలేరు పోని వాళ్ళకి మనకి సంబంధం ఉందా అంటే లేద్ దు మన చుట్టాలు ఆళ్ళు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటారు ఇక్కడ మనం బాగుపడితే ఆళ్ళ కళ్లలో నిప్పులు పోసుకుంటారు
అవును
అ అసలాపాయింట్లేస్సు వీళ్ళందరుూ చేసేవన్ని పాయింట్లేస్సే వాళ్ళు హైలో ఉండాలి మిగతా వాళ్ళందరు డౌన్ లో ఉండాలి అని ఆలోచిస్తారు తప్పి అయితే వాళ్ళు మంచిగా ఉంటే బాగుంటారు మనోళ్లే గదా ఏమైం ది అని ఆలోచించరు
లేద్ లేద్ అవును
స్వార్థం పెరిగిపోయింది
అవును ఒక్కరని కాదండి అందరు అంతే ఉన్నారు ఒక్క చోటా అని కాదు
అంటే ఎంత అందరూ అలా ఉన్నా కానీ కొన్ని కొన్ని మార్చుకుంటేనే లైఫ్ లో వాళ్ళకంటూ ఒక మంచి పేరు స్థాయి వస్త
అవునండి కరెక్టే చెప్పారు
ఇంకేంటండి
కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి ఈ రోజు నువ్వు నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బు తిస్ స్కున్నావో ఇంకేదో మోసం చేసినవో కానీ కర్మ మాత్రం నిన్ను ఎప్పటిక వదిలిపెట్టదు అది తిరిగి ఈ చుట్టూ తిరిగి మళ్ళీ నీ దగ్గరకే వస్తది ఇది ఒకటి గుర్తుప పెట్టుకోవాలి ఎవరు గాని
అవునండి
చాలా చూసానండి చాలా ఎక్స్పీరియన్స్ అందరినీ చూసా నేను
సరే అండి
ఓకే అండి బాయ్
హుమ్ బాయండి